హలో ఆ
పోఇండా బావ పోఇండా డ్యూటీకి
పోయిండ్రా అప్పుడే పోఇండు
అప్పుడే పోయిండా
ఆ అన్నం తిన్నాడు అన్నం పెట్టి అంటే
టే నువ్ మాట్లాడుతంటే ఇంటండా గిట్లా అంటంది అంటాండా
లేదు ఈనెలే నేన్ హ వినపడదు కదా బయటికి ఆ అన్నం తిన్నాడు పోఇండు
అన్నం తిని పొఇండా
ఆ ఇగ ఫోన్ మాట్లడుతన్నా పోతాన అంటే స సరే పోయి రా అని చెప్పిన
ఆహా తింటావ ఇగదే కారి ఉన్నది
అదే కర్రీ ఉన్నది రా అప్పటి వరకు వండుత మళ్ళ ఏమైన్నా కర్రీ ఉంటే ఏ నాకు ఒక్కదానికి కూ కూరోడువదు
ఆ ఇద్దరమేనయ్ పో న మళ్ళ బావ బయటతినచ్చుడంటే అగో అట్టనే ఉండంది
తింటే కూడా సాయంత్రం కూడా తినత్తడు అన్నే ఇగ అట్లా అయ్యేసరికి నాకు అన్నం వండుకొ బుద్ధి కాదు తిన బుద్ధి కాదు ఒక్క దానికి
ఇగ ఒక్కదనికి ఎట్ల తినబుద్దాయితది
క్కదన్
ఇల్ పిల్లలత్తుంట్ర అక్క మంచిేగనే ఆడుకుంట్ర
ఆ
వీళ్ళు పాపిలిగిట్లా వచ్చినప్పుడు మంచిగా ఉంట్ర ఆడుకుంట్ర
ఎడ
అక్కడ మీదే వాడ
మంచిగా ఉంటార్రా వాళ్ళు అవ్వని గుర్తు వేయరు అయ్యని గుర్తుయేరు పొమ్మంటే కూడా పోనంటారు
ఇంతేనా
పొమ్మంటే కూడా మేము పోమ్ మేము ఎందుకు పోవాలంటారు ఇంకా ఆడ టైం కు తినరు గాని ఆ ఆడ టైం కు తినరు కానీ ఈడ ముద్దు పొద్దుకు మూడు నాలుగు సారే తింటారు ఊ పొద్దున లేేసుర్తేనే లే ఆ అంటాదిరా పీ గనే ఉంటదా ఫ్రీగానే ఉంటది వాళ్ళకి దోస్తులు కూడా ఉంటారు
ఆహా
ఈడొచ్చిందంటే అందరూ వొత్తనే ఉంటరు
ఓ
అందరు ఈడనే ఆడుకుంటారు టీ వీ పెట్టుకుంటారు వాళ్ళకి రిమోట్ ఇచ్చిందంటే వాళ్ళే పాటలు పెట్టుకుంటారు ఎగురుతాంటారు దూకుతాంటారు
ఆ మంచోడని మంచిగా చూస్ కోవా కో వాళ్ళదే అట్ల ఏత్తానే
కోని మరేం జేత్తావురా ఆమెకు మా మనతోనే ఉండాలని లేదు కావచ్చు
అంత ముందు మంచిజన ఉంది కత టర న నాక
మంచిన అంటే ఈడ ఈడ దేర్పల్లే ఈడ తెలివలే మనకు పడదారు లాడ అయినాక ఇంక వీళ్ళతో నాకేంద అనుకుంటుంది అన్నట్టు
ఉ
అన్నం చేత్ర ప పిల్లి
అ
అన్నం చేతి పట్టి అన్న కూడా విన్నాడు
హ
అయ్యో నా పళ్ల ఎవళ నా అనుకోరా నా పిల్ల నాకు మంచిగా చెప్తుది అలా అనుకోరా
అనుకుంటారు కదా ఎవలనా ఇప్పుడు మనంగా అలాంటి పజి
ఆ అదే మరి ఎవరైనా నా పెళ్ళన్నాకు మంచిగా చెప్తుంది కానీ స చెప్తుంది అనుకున్నాడు కానీ ఆడిగిపోయియాక తెలిసింది కానీ వాదన అయితే ఒక్కడి ఈ నాలుగు మాటలు ఎక్కువ చెప్తది ఇంకబ్బా
అంతేనా ఎప్పుడు చూసినా అక్క ఎప్పుడు గట్ట క్యాజువల్ గా నేను పిల్లల సంబరం మీద అస్త మాగా మనం ఎప్పుడు క్లియర్గాలదు
ఓ ఆమె ఏందనుకుంటానా నేను అనుకోలేదు రా ఎప్పుడూ అనుకోలే ఎవ్వలైతే రేపటికల్లా నా అవ్వాలేకున్నా గాని రేపటికల్లా ఉన్ను చూసుకుంటాది కావచ్చు అని అనుకున్నా గాని
ఇగ అట్లనే అనుకుంటాం కదా ఒక్క కూడా
కూడా అమ్మ వాళ్ళు ఆమెకు పని చెప్పకున్నా కాని నాకే చెప్పేది పెద్దమ్మ అయితే ఊ ఒక్క రోజు కూడా ఒక్క మాట అనగున్ ఇప్పుడు వాళ్ళనే అది చేత్తారు
ఏదైతేనా
ఊ
ఈ రోజులల్లా మంచికి పేరున్నదాక్కా
గదే మరి ఇంగామె చేత్తా అనుకుంటాం చేయలే తేదే అరే నా ఇంటికొచ్చి పిల్లలన్ దీస్ ఇక పోతున్న అంటేనే నేను పంపియ్యనంటే నాకు హక్కు లేదా నేను కనలేదా న మాట్లాడును
అలాంటళ్ల మ గు
పట్టన ఎందుకుగాన్నామని అడిగన్నటు్రా
ఈ కదా మంచిగాంద మనం ఎందుకు అడుగుతామా కననాడు కోచ్చని మనం ఎందుకుెస్తాం మనకేం అవసరం తీసుుకున్నాం కదా ఈ ఉదయంన్నే కూడా వాళ్ళతోటి ఏమో ఫోన్ రికార్డింగ్ చెప్పిన మాటలు వినిపిస్తా అని పోతా అంటే నువ్వు అవి కనుక వినిపిా నేను చెస్తాను అంటే అన్నట్టు కదా ఎండు కుమారి నువ్వు చేసి తప్ప ఇనిపియాదా అయననేమో తగ్త తగ్త అవుదా పేరు బదనం చేసినప్పుడు ఆయన ఎందుకు నిన్ను బ
ఏ గలీష్ గా ఇంకా గలీష్ గా చెప్పింది తె స
ఆ
స చెప్పింది ఇంకా నన్న ఇట్లా అంటాడు అ ఇట్లా అంటాడు నని ఇట్లా ఇట్లా ఇట్లా బంట నస్తుందా అని కలీజ కలీజ్గా మాట్లాడిందాన్ని
అయ్య
అంటేనే మరి గాడోలలాగా మొగోళ్లలాగాస్ం మాట సే మొగోడు వంద అంటాడు తిడతాడు జేలవకాని ఇంకేదైదో బుద్ మా అంటాడు అంట నువ్వు అవేం పది మందితో చెప్పుకోడం అవసరమా నువ్వు వాడు సరే అడు అనంగాన ఒక్క మాటతోన చప్పుడే కూకున్నాడు మనం ఎందుకు ఊకోవాలె మన ఆ భర్తను కలిసే ఉంటది కదా మేం ఇద్దరం కలిసి కుంటాం కదా మరి నువ్వెందుకు ఊకోలేదు చెప్పు
కునాక చేసినాని నను జ చేసందేన అయ్య
ఏం చేసింది ఇగ వాళ్ళ ఎందుకు చెస్తారు ఆమె మాట్లాడతలే కదా సక్కగా ఆ అన్న చేసిండు అన్న అన్న చెస్తాడు మా ఊ అప్పుడు
స్కోర్ రాదక్క మంచిగా
ఊ
నీవు అనుకు నువ్వు నీకు నే కుట్టుకునేట అటు
బావను మోటార్ దెమ్మంటతాను అందుకోసం అనే మోటార్ దెత్తె ఆటో ఇటో నేను యూట్యూబ్ లో చూస అయినా కుట్టుకుంటాను కానీ ఇప్పుడు వైఫై ఉన్నది కదా నాకు
అవును
వైఫై ఉంటే చి ఆ వైఫై పై యె అలా చూసుకో అలా చూ చూసుకొని నేను నేర్చుకుంటా ఇంట్ల నైనా కట్ చేసుకొని ఒక కత్తెర టేపు ఆ చిన్న చిన్న సామాను తీసుకొచ్చి నాకు పెడితే తెదానికి సంబంధించి నయి పెడితే నేను నేను ఇంట్ల ఇంట్లో ఉండి నేర్చుకుంటా అంటా నంటనఇప్పుడు చూసి నేర్చకునే వాళ్ళ ఎంతంది లేరు మనం మనం గుట్కున్న సాలదా
సరదాగా కూడతలేదా ఇప్పుడు
కుడుతాన్నా
సారితక్క కుట్టి పంపించింది నడిపాకకు అంతే
అంతేనా అదే కుట్టిన అన్నది మొన్న అన్నది నాతోని
ఉ కుట్టి పంపించింది కుట్టి నాలుగైదు పంపించింది
మరే అల్ల జూసి నే కుంటే అయిపోతది కదా
కుట్టింది పంపించింది యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నా
ఆ ఇగ అప్పుడు నాకు బ బ లు పెద్ద బాపు నేర్పిత్తనంటే కొన్ని రోజులు పోయిన కొన్ని రోజులు పోవుడుతోనే నేల రోజులు నెల పదిహేను రోజులు పోవుడుతోనే అప్పుడు ప్రెగ్నెన్సీ అయింది సప్పుడేక ఊకున్న ఇక అప్పటి నుంచి సప్పుడెక్కనే ఉంటున్న మళ్ళ
ఆ
ఉమ్
నేర్చుకో నేర్చుకో నీకంటూ మన హన్మకొండల్నే కదా అక్క మంచిగ ఇట్లా నేర్పిస్తారు నేర్చుకో
నేర్చుకోవాలే అనే కదా వచ్చిన బాధ ఏది చేయకుండా ఉండే ఇంట్లోనే ఉంటే కూడా మంచిగా అనిపిత్త లేదురా నాకే మంచిగా అనిపిస్తలేదు ఒక్కడు చెత్తంటేనే నేను కూ మళ్ళ బావ ఏడికి పంపడు నన్ను ఏదన్నా షాపులనైనా ఉంట నంటే కూడా ఎమొద్దు అవసరలే నేను తెచ్చి పెడతాన కదా నువ్వు తినరాదు ఎందుకు బయటి పోవుడు అని అంటాడు
లేకపోవచ్చ కాని పోతాంటే పోతాంటే హాస్పిటల్ కంటూ పిల్లలకంటూ ఏదో ఒకటి మనకంటూ ఉండాలి కదా
అదేరా అందుకోసమనే నేనంటే అసలు కరోనా టైంలోనే పోతనంటేనే వద్దు నువ్వు తె నువ్వు తెచ్చింది వండి పెట్టేదానికి నీకేమవుతుంది నేను తెస్తా కదాని అన్నాడు
ఇగ మొన్న కాలేదా అక్క డబ్బులు బాగా కాలేదా అప్పుడు బావ కి
ఆ
అప్పుడైతే మస్తు భయమైంది మాకే భయమయింది భయమంటే భయం మస్తు భయమయ్యింది
అ
అవును వచ్చిర్రా అక్క అత్తమ్మకు ఫోన్ చేసిల్ల మరి మంచిగ ఉన్నదాట్నా రమ్మంటే రాదా బావ చెప్ప ప్పిన కూడా రాదా
బావ ఎవ
ఎవ్వలు చెప్పినా రాదా మరి వాళ్ళ మీ యారాలు చూసుకుంటదా అక్కడనే ఉంటరా ఇంకో యారాలు వాళ్ళ
ఇంకో నడిపామే ఉంటది కాని ఆమెకు తెల్ల రక్త కణాలు మొత్తం తగ్గినయి
అయ్యో
తెల్ల రక్త కణాలు మొత్తం సజరాట అయితే వాళ్ళ ఇంటికి పోయింది
ఆ
మననే వచ్చింది అమె
అయ్య ఎందరు పల్లలు మానాకు
ఒకాడే
అదే ఆ రోజు ఒకసారి ఎత్తుకల్సినవ్ చూడు ఆయననా
ఆ పిల్లగా ఎప్పుడు
పెధాగా అయిండా
ఉమ్ చూటు తోటూడా
ఫ్రూటు తోటూడా
ఉమ్ ఫ్రూట్ ఫ్రూట్ తోటోడు
స్కూల్‌కు పోతారు
పోతాడు
ఇప్పుడు అక్కడనే ధర్వరాపేటలో ఉంటారు
దర్బారా పట్నం ఉంటారు కనీ మొన్న మంచి ట్లా ఆడబయే వచ్చింది మంచిగార కలుసుకుంటురు కదా ఆమె కూడా ఏం పని చెప్పదు ఒక ప్లేట్ వసుకొచ్చిస్తతే తిను మన అంటది గంతే ఆ చేసేది ఎమ్ లేదు ప్లేట్‌లో వేసుకో తినమాటే కూడా అది కూడా షా
ఎవనా పర్లగఓదు బయట మలాదు తమా
పోతది పోతది కాని ఆ ఏంటది ఇప్పుడు వద్దు అన్న పాన మంచి లేదు కదా పోకు అనియన్నం నువు సద అరంందిన బుద్ధి కధు కూసోని ఎమానా ఆనంటనే చేథిలో పైసలు లెవ్ అంటాది
సల్ అంటాదా
ఉమ్ దగ్గర ఉన్న చేతిలో పైసలు లేవు అంటాది ఉమ్ కాదు ర కన్న చేసి పెట్టాక చేతికి పైసలెందుకు మళ్ళ
ఆహాహా ఏమో ఇగ మరి ముసలామ గాద
పింఛన్ పైసలు వస్తాయి కాదు రా
అత్తయ్య
ఉ
అ
పింఛన్ పైసలు పడతాయి చిట్టి కట్టుకుంటాంది ఆ ఇప్పుడు వడ్ల పైసలు వత్తే వాళ్ళ పేరు మీద నినే ఉన్నది
ఎంతన్నవి
పండకరాలు ఉన్నాయి
మరి మీరు ఎవరి పేరుమ వాళ్ళు వయించుకుంటే మీకుంటూ మీకు కూడా సేఫ్ ఉంటది కదా
ఉంటది కరెక్టే ఏలూ ఏడ చేస్తరు చేసుకుంట అలాంటి కదు ఉ
రైతుబంధు కనే దేనికి
బావా బావే అన్న మాట అది ఉండాలన్నట ఆనే ఉండాలన్నట
సరే అక్క నేన్ మళ్ళ ఇంకోసారి చేస్తా ఓకే